చేస్తున్నావు
ఏం చేయట్లా నువ్వు
అన్నా హలో వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది చెప్పు
సామాన్లు కడిగేసి ఇప్పుడు తిన్నానా సామాన్లు కడిగేసి ఊరికే ఉన్నా
ఆ
ఎందొ ఈ ఆఫీసు ఏంది ఇవ్వని
పొద్దునే వస్తాని అలసటగా అనిపిస్తది పడుకొని నిద్రపో తన నేనైతే ఫుల్ గా
ఆ ఏం చేస్తాం ఇంగ అలసట ఉండక ఆడ తొమ్మిది గంటలు చేసి నైట్ షిఫ్ట్ చేసి వచలకే
మీరున్న మూడుకి వస్తారు మేము వచ్చేసరికి నాలుగున్నర అవుతంది
ఉమ్ ఆ క్యాబ్ ఓడు పది నిమిషాలు వచ్చే టైం కి వీళ్ళు అర్ధ గంట చేసారు మూడు మూడు నాలుగు షిఫ్ట్ లాగట్ రెండు నరగు షిఫ్ట్ లాగొట్ అయితే మూడున్నరకు వస్తాం ఇంటికి
అదే రెండు మూడున్నరకు అయిపోతే మూడు యాభై అఐదాక వస్తనే ఉంటారు ఉప్పురి మీటింగ్లన్నీ వేసుకొని
ఏం చేస్తాం మనుషులు అంతే ఆ నైట్ లో కూడా కొంతమంది కాల్స్ మా మాట్లాడుతంటారు అంటే చెప్పుకోలేదు మా క్యాబ్ లో ఒకడు ఉన్నాడు ఎంత మంది అమ్మాయితో మాట్లాడతానే ధర్ మాట్లాడుతూనే
వాడి ఓపికయాల ని వాయిస్ బ్రేక్ అవుతుంది
మా అంకుల్ మా క్యాబ్ డ్రైవర్ అయితే అంకుల్ అని పిలుస్తాడు అ వినిపిస్తందా
ఇప్పుడు వినిపిస్తుంది చెప్ప
ఆ వినిపిస్తోంది ఆ మా క్యాబ్ డ్రైవర్ అయితే అంకుల్ అని పిలుస్తాడు అన్నని
మంచోడు
ఏం మంచిడో ఏమో అందరితో అమ్మాయితోనే మాట్లాడతాడు
మాకు ఒక పిల్ల ముందరి నుంచి వస్తుంది మేము వేరే ఏరియా నుంచి ఆ పిల్ల అయితే మరీ దారుణం ఆ పిల్ల తాగుతదంట
వోయమ్మ చాలా ఘోరంగా ఉన్నరే మనుషులు ఏం చేయలేం నాకేం నిద్రే నేను అట్లా పనుకుంటే నాకు నిద్ర వంది తాగు పనుకోవాల్సిన అవసరమే లేదు ఊరికే డబ్బులు అందుకు బొక్క హెల్త్ ఎందుకు పాడు తీసుకోవడము
అవునలే నీకు ఉన్నంత నిద్ద్ర దేవుడు ఎవ్వరికి ఉండడు
నాకు అది ఒక వారం
అలాగనే ఉండాలి
హ నాకు ఇంక ఫోన్ చూసిందంటే ఐదు నిమిషాలకే నిద్రా దేవి వచ్చేస్తది అబ్బా
దానే అదృష్టమని అంటారు
ఆ ఎప్పుడు పడుకున్నా వస్తుది మొన్న ట్రైనింగ్ లో పెట్టుకున్నా గడ్డం కింద చెయ్యి వచ్చేసింది నిద్రపోయినా ఐదు నిమిషాలు లేయిపించినారు మల్ల మా వాళ్ళు వీడియో కాల్ కాదు కాబట్టి సేర్ప
అందుకే నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే బా ఆఫీస్ కి వర్క్ చేస్తావు నిద్రపోకుండా
నేను వర్క్ చేసిన నిద్రపోతా ఎవరికి అయిన చెప్తా ఇట్లా టైం అయిపోయితే ఫోన్ చేయండి అని ఫోన్ చేస్తారట వాళ్ళే.
చేశారు
నీకు కూడా ఆఫీస్ ఉంటది కదా, నీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే నిన్నే సతా ఇచ్చేది నేను. వర్క్ కూడా చేసుకోకోకుండా
హలో!
వీడియో కాల్ చేస్తా వీడియో కాల్ చేసి చూపిస్తా.
మేము ఒప్పుకోము, మేము ఒప్పు ఒప్పుకోమని చెప్తా, అప్పుడు మేము ధర్నా చేస్తాం బయట మీ ఆఫీస్ బయట ఎట్లా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ సార్ ఆపిల్లకి
ఏంది, మీరు అసలు ఏం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాంటే మీరు ధర్నా చేసేది మీరు ధర్నా. ధర్నాలు చేస్తాం ఇయ్యాండి వర్క్ ఫ్రమ్ హోమ్ అని సరేనా
మేమైతే ఈయద్దనే చెబుతాం నీకు.
అబ్బా సరేలే ఈయద్దులే, వద్దులే, ఓకేనా.
థ్యాంక్ యూ
ఓకే. ఇంకా ఉగాది కి పోతాఉండావా ఇంటికి.
పోవాల. రమ్మంటున్నారు ఇంట్లో వాళ్ళేమో. నాకే జర్నీ చేయాలంటే చిరాకు పొద్దున్నే బస్సు నిలబడుకొని పోవాలి.
అవును కదా, ఒక రోజు ముందే లీవ్ తీసుకుని పోయింది.
త్రీ డేస్ అస్సలు ఈయడు మేనేజర్ తరుముకుంటాడు అడిగితే.
లాగోట్ అయితానే వెళ్ళిపోతా అమ్మా ఇంటికి.
మేంగూడ అంతే లెమ్మా.
త్వరగా పోతే త్వరగా వెళ్లిపోవచ్చు.
మీకంటే జనరల్ కంపార్ట్మెంట్ లో సీట్లు అన్నదొరకుతాయ్
ట్రైన్ కాదు బస్సుకట్ పోతా ట్రైన్ కి. పోవాలంటే మధ్యాహ్నం వరకు వాళ్ళతోనే ఉండాల ట్రైన్ వాళ్ళతోనే. అదే బస్సు అయితే పోతే పాయి డబ్బులు తొమ్మిది లోపలి ఇంట్లో ఉంటా. స్నానం చేయ ఏం చెప్పింది.